హలో సిస్టర్ బాగున్నారా
ఇండి సంద
ఆ వినిపడిస్తాను మీకి
అ విన్బస్తంది తన్నావా
ఆ తిన్నా సిస్టర్ మీరు తిన్నారా
తిన్న ఇందాకే
ఏం తిన్నారు ఏం పెట్టారు
ఏదో ఫ్రైడ్ రైస్ పెట్టారు
వైట్ రైస్ అన్దులొ కర్రీను
నోకర్రీ అది పెట్టేదే ఎక్కువ అంటే ఇంక కర్రీ అంట హ
ఎగ్ రైస్ ఒకటే పెట్నారా
అవును ఎగ్ రైస్ నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు ఏదో తెలీదు పేరు
మధ్యాహ్నము
మద్యానం బెండకాయ్
ఫ్రై ఆక్ చెప్ పులుసా కర్రీనా, బనే ఉంటుందా
ఆ పర్లేదు
స మార్నింగ్ టిఫిన్ ఏంబెట్టారు
దోశ
ఆ
దోసా
తెలుసా మాకి పొద్దున అది ఏదోచ్చి పెట్టిండ్రబ్బా అది ఏం బాలె కలర్ రైస్
మ్
మధ్యాహ్నం వైట్ రైస్, పప్పు అదే కర్రీ చేసిండ్రు ఆ కర్రీ ఏం బాలే ఇప్పుడు చమగడ్డ చేసినారు ఎగ్గి
రామగడ్డ ఈ హైదరాబాదులో సంబి వెడత స
సరే సరేలే అట్లా చెప్పకూడా తీస్తారు మీరు ప్యూర్
ఓకే ఏం చేస్తున్నావు
ఏం చెయలే మీతో కాలు మాట్లాడుతూ ఉన్నా రూమ్ లో సింగిల్ గా కూర్చొని మాట్లాడుతున్నా
ఓకే నాకలాంటి ఛాన్సెస్ లేవు ను చాన్స్
అంతా తినడానికి వెళ్ళినారు మీతో మాట్లాడుతూ ఉన్న అట్లా కాలక్షేపం చేద్దామని కాసేపు
ఆ
ఆ ఏమేం చేస్తారు ఈ రోజు ఏం కత
ఏం చేయలేదు
క్లాస్ కెళ్ళి క్లాసెస్ వచ్చి
స మాకు ఇంటర్వ్యూ ఉంది చదువుకోవాలి అందుకే తొందరగా మాట్లాడితే
మ్ అయిపోతుంది లేండి మాకు టైమ్ ఇచ్చిన కు థ్యాంక్స్ అండి మీరు కాసేపు
ఓకే ఇట్స్ ఓకే అండి పర్లేదు
మ్ అంతా బాగున్నారు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు చెెల్లెలు అంతా
ఆ అందరు బాగున్నారు
హ్మ్
మీ ఇంట్లో
మా ఇంట్లో బాగున్నారు ఏం ఫుడ్ ఏం ఫుడ్ అంటే ఇష్టం మీకు బాగా
నాకు చపాతి అంటే ఇష్టం బాగా
చపాతిీ ఈ
ఇష్టం
ఎలా చేయాలో తెల్సా
చేయడం రాదు తినడం మాత్రంేచ్చు ఫస్ట్
మేము చెప్తాం కొంచెం నేర్చుకుంటారా ఏమన్నా చపాతి ఎలా చేయాలో
కొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని దాన్ని కలుపుకొని సాల్ట్ేసి కొంచెం బాగా మెత్తగా నాని నాని నాక ఆ తర్వాత చపాతి తిక్కుంటాం తిక్కుకొని కాల్చి
హలో అ అలా కాదండి ఫస్ట్ పిండి తీసుకోవాలి పిడి మిష్
పిండిని మిషనాడియరు పిండిని మిషనాడివరు గింజల్ నీ మిష్
గోధుమలు గోధుమలు అండి
ఆ మరి నేను చెప్పింది కరెక్టే కదా పిండి తీస్ కొని గిన్నెలోకి వేసుకొని కలుపుకొని
ఆ చెప్తా నుకుసేపు ఆగొచ్చు కదా ఎందుకు అంత
నేను కరెక్ట్ గానే చెప్పాను మీరు నన్ను కొ చెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు
సరే సరే నేను చెప్తాను కొంచెం వినండి
ఏం వినాలి మీరుని కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు వచ్చేతే కొంచెం వంట చేయడము మరి మీరు అట్లా కని
నేర్పిస్తాను కదా కాసేపు ఉండొచ్చు కదా
తది
నేను చెప్తాను నీట్ చెప్తాను బాగా అర్థం చేసుకోండి ఒకసారి ట్రై చేయండి
హుమ్ చెప్పండి
ఫస్ట్ అది పిండి అడిచుకుంటాం కదా
ఆ
అది జల్లడు పట్టండి
ఉమ్
పట్న తర్వాతా ఆ ఒక బొచెని తీస్ కోండి ఆండా తీసుకు అందులోకి పొడేస్సుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి కలపెట్టండి బాగా
ఓకే
కలపెట్టినతర్వత బాగా అంతా మిక్స్ చేయండి ముద్దలాగా అవుతుంది
మ్
తర్వత కొంచెం ఆయిలేయండి ఆయందుకులు స్మూత్ కావడం కోసం
ఆ
తర్వాత వంటలు చేసుకోండి
ఓకే
వుండల్ చేసుకొని తిక్కండి బచ్చల కట్ అట్టా అది ఉంటుంది కదా బండ ఏసుకొని తిక్కండి
ఆ
కొంచెం మీట్ చేసుకొని పెనుం పైన్ పెట్టండి తిరిగేయండి కొంచెం ఆయిల్పోయండి
ఆ
మీకు నచ్చిన చపాతి రెడీ
ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు
థ్యాంక్ యూ మా మా కోసం కొంచెం టైం కేటాయించి విన్నందుకు
ఏంటండి
మ్ చెప్పండి
ఏంటి ఏందో అంటున్నారు
మా కోసం టైం కేటాయించి విన్నందుకు థ్యాంక్స్ అండి అంటున్నా
పర్లేదు
చికెన్ మటన్లు ఏమి ఇష్టం లేదు కదా వెజ్ ఏమి ఇష్టం
నెన్ నాన్ వెజ్ తీననూ
హలో వెజ్ అగ్గీయే ఆగ్ కూరలు గడ్డి అంటారు చూడ అవండి
అవె తిందాము నాన్ వెెజ్ ఇష్టం లేదు
హ ఎగడంటే బాగా ఇష్టము
అట్లా అంటే ఏం చెప్పేదబ్బా
అకురనా పాలకూర తోట
అవన్నీ అన్నిీ ఏందుకట్లా ప తింట ఎందుకు కోసం
ఆహా అన్నత్ నేని హెల్త్ కొసం ఇమండి మీరు అప్పుడే కాదు మేము మళ్ళనే తింటాము అంటే ఫై అంటే ఇష్ట ఇష్టమా పప్పు అంటే ఇష్టమా కర్రీ అంటే ఇష్టమా
పప్పు అంటే ఇష్టం
పప్పు బాగా చేస్తారా వికేవన్ పప్పు చేసుకొచ్చా
జీమ్ చెయ్యరుస్తుల్లో కానీ కర్రీస్తోనే అడ్జస్ట్ అవుతున్నాం
కర్రిస్ స్తునే బాగుండదా ఫుడ్డు
పర్లేదు మరి అంత తీసేసేది ఏమి లేదు ఓకే
మమ్మల్ని ఏమని పిలుచుకుంటారా చూడడానికి అలా వస్తే మీ హాస్టల్ కి
పెంజ కోర్ మా హాస్టల్లో అట్లా
అంటే చూడ్డానికి ఎలా ఉంది ఏమిటి
అట్లయితే ఓకే అంటే నార్మల్ గా వచ్చినారనుకో హాస్టల్ చూడ్డానికి వచ్చాము జాయిన్ అవ్వాలి అనుకుంటున్నామ అంటే అప్పుడు ఏం కాదు హమ్
రేపు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ప్లాన్స్
అంటే మా అక్క ఇంటర్వ్యూ తర్వాత గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము
ఊరికా గుడికా ఓకే ఓకే ఓకే అండి వెళ్ళేసర అండి మంచిది జరగాలని కోరుకుంటున్నాం ఓకే అండి వెళ్ళేసాని మంచిది జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా టెన్షన్ పడకండి ఏమన్నా కానీ కొంచెం పాజిటివ్ గా చెప్పండి వచ్చిందే చెప్పండి ఏం పర్లేదు
ఆ
దాంట్లో ఏమంతతుండదు భయపడాల్సిన అవసరమే లే ఆ అయితే ఉమ్ ఒక్క వచ్చే రెండు మాటలు అన్నా కానీ సక్రమంగా చెప్పాలి
అదే అదే
టెన్షన్ పడకూడదు మనం స్మైల్ ఇస్తూ ఉండాలి దేనికన్నా కానీ
మైన్ కన్ఫిడెన్స్
ఆ కాంప్లెన్స్ అండ్ స్మైల్ ఫేస్ ఇది మేము మంచిది మెయింటైన్ చేస్తే మళ్ళ ఏం జెపిన ఓకే ఓకే అన అనలనమాట
ఇందాకే బుక్ తీసా చదువుకుందాంమని ఓకే మీరు మాట్లాడాలి అంటే ఇంకా
సరే అండి మా కోసం టైం కేటా ఇచ్చినందుకు
ఆమ్
ఉమ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా
బాగున్నారు మా ఫ్రెండ్ మీసేజకి రిప్లై ఇచ్చిందా
లేదండి అమ్మాయి ఇంటికెళ్ళిందంట వాళ్ళ ఇంట్లో సిగ్నల్స్ లేవంట ఆ పాప మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట
అవునా ఎందుకు ఏలిదంత అంటా ఇంటికి
సిగ్నల్ లేవు ను రీచార్జ్ లేదు మొబైల్ లో ఇంక అవసరం అండి మొబైల్ తో చెప్ప పండి తెలియదు అండి నాకు కూడా ఎప్పుడు వస్తుందో తెల్లడండి అా లేదు దండి
ఏ నాకు కూడా తెలీదు తన ఇంటికి వెళ్ళినట్లు
మాట్లాడుతున్నరండి మీరు ఓకే ఓకే అలాయితే మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది చెప్పండి మీరు మాట్లాడుకున్నప్పుడు
అదే నాకు తెలిదు మీరు చెప్తుంటే తెలుస్తా ఉంది ఇంటికెళ్ళింది అని
ఉమ్ సరే సర్లేండి వస్తుంది ఏమో పని పని ఎల్లుంటుంది అబ్బా వాళ్ళ కో డు యానికి వెల్లింటుంది బట్టలు షాపింగ్ చేసింది కదా మొన తీసుకోని వెళ్ళింది ఏమో గంప్పదిసి
అదే అయ్యుండొచ్చు
ఉమ్ ఈ పొలంలో ఏమేమి వేస్తారు ఈసారి
ఏం వేయాలేదు చీనా చెట్లు మాత్రమే
ఆల్కాష్ నయ
ఆ కాసున్నాయి పీకేేశం కూడా
ఎంత చి ఆ బానే వచ్చిందయిసారి
తెలీదు నాకు నేను ఇక్కడ వచ్చేసా కదా
హుమ్ ఇంే మంచిగానే వచ్చింటుంది అనుకుంటా లేదంటే ఇప్పుడు డిమాండ్ ఉందో లేదబ్బా
ఏమో తెలిదు వచ్చింట అది అంతా ఏం కదు మరి
ఉమ్ హూ తీియ గున్నాయా పుల్ల గా ఉంటాయా కాయలు
తీయ గుంటాయి
తీయగా ఉంటాయా అట్లాతే పర్లే
ఆ
ఇంకేమబ్బా మంచిగా ఫ్రూట్స్ జ్యూస్ తాగచ్చు బాగా ఫ్రూట్స్ తినొచ్చు మీరు
కానీ నేను ఇంట్లో లేను కదా
అవును కదా అది నిజమే కదా ఇక్కడ ఇన్ని కష్టాలు పెడుతున్నారు
ఆ
తవ కా
ఆ
ఉమ్ మీరు సమ్మర్ కాబట్టి బాగా జ్యూస్లు తాగండి సరేనా
హుమ్ తాగుతుంటా అది లెమెన్ తాగుతూ ఉంటా
మలియా గా ఆ గ్యాసెస్ వి కూడా తాగాక్
లే లేదు అట్లానే నేను తాగను లెమను ఫ్రూట్ జ్యూసు గ్రేప్ జ్యూసు ఇట్లాంటివి మాత్రమే తాగుతాం
హ్మ్ అలాగే తగం మంచి ఇది హేళ్తుకి
ఆ నేన్న ఎప్పటిక అవి
మజ్జిగ కూడా తాగండి
మజ్జిగ బాగుండదు
అలో కొంచెమన్నా తాగాలండి సమ్మర్ కదా
అదే అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు ఒల్లు వేడి చేసినప్పుడు తాగుతా
అలాన్న తాగండి కొంచెం మంచిదే గాని
హ్మ్
హ్మ్ ఉన్నాయండి తాగాలి బాగా బాగా తినాలి తినకపోయినా పర్లే నీళ్ళ బాగా తాగండి
కే
అదే నీళ్ళు బ తాగండి మజ్జిగ బ తాగండి అని చెప్తు చెప్తున్నానుఅంతే అండి
సరేలేండి ఉంటాను
ఆహ్ సరే లెండి
హ్మ్ ఓయ్